సరే హలో
హలో
హలో
హలో సార్ వినిపిస్తుందా
డి పెట్టిపోతున్నాను హలో చెప్పండి
హా వినిపిస్తుందా సార్ మీకు
ఆ వినిపిస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు
గుడ మేము బాగున్నాము గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు
గుడ్ ఆఫ్టర్నూన్ సార్
అయితే మీరు అగ్రికల్చర్ దానిలో చేస్తారు కదండి నాకు కొంచెము ల్యాండ్ ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుంది ఏంటిది ఏ ల్యాండ్ వేస్తే బాగుంటది మనకు కొంచెం అవగానియలి కరోనాకు
సార్ మీకు ఇది రబీ సీజన్ అండి రబీ సీజన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ రెండు రెండు నెలలు గడిచిపోయింది
ఆహా
అంటే రెండే రెండు నెలలు గడిచిపోయింది మనకు రబీ సి రబీ సీజన్ వచ్చేసి డిసెంబరు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుండి జూన్ వరకు మనకు రబీ సీజన్ నడుస్తుంది తుంది ఇన్ ఇందులో ఇందులో మనకు ఎ ఎక్కువ శాతంగా వ వరి, మొక్కజొన్న జొన్న లాంటి మిత వగేర పంటలు లాంటివి ఈ మనం పుచ్చకాయ లావి వీటికి సంబంధించి చిన్న ఇది సీజన్ ఇది వాటికి సంబంధించిన సీజన్ ఎక్కువ శాతంగా అయితే మొక్ మొక్కజొన్నచ్చసి అన్సీ జన్ ఎప్పుడ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఈ మొక్కజొన్న కాల్ స్వీకార్న్ రకం కానివ్వండి మొక్కజొన్న ఈ ఎరుపు ఎరుపు ఎరుపు రంగు లో ఉంటది మొక్కజొన్న వీటికి సంబంధించి వీయ్యాన్సీ అన్సీ సీజన్ ఇవి ఎప్పుడైనా వేసుకోవచ్చు కూరగాయల్లో వచ్చేసి చిక్కుడు వన్ సీజన్ ఇది ఎప్పుడైనా వేసుకోవచ్చు టమాటా ఈ సీజన్ లో మనకు ఉల్లి ఆ ఈ సీజన్ లో వేసుకుని ఏందంటే సీజనబుల్కి వచ్చేసరికి రేట్ బాగా తక్కువ ఉంటది సార్ మన ఉల్లిగడ్డ వచ్చేసి అయితే అయితే మనం ఉల్లిగడ్డ పెత్తుకునేది ఎప్పుడు అ అనంటే ఏప్రిల్ నుండి మద్దల మనం ఇప్పుడు ఎండలో ఉల్లి గడ్డ వేసుకున్నట్టయితే అయితే మనకు జూన్ జూలై ఆగస్టు లోపు మనకు ఉల్లిగడ్డ చేతికి వస్తది
కానీ అది మనకు వా వానకాలం వానకాలం కాబట్టి కూడా రేటు తక్కువ ఉండే ఛాన్స్ మనన్న
వర్షాకాలం వర్షాకాలం మనకు రేటు డౌన్ ఈ టై లో మనకు రేట్ డౌన్ అవుతుంది సార్ మనకు ఏం లేదంటే ఇప్పుడు రెండు వేల క్వింటల్ ఉంటుంది మనకు వర్షాకాలం వచ్చేసరికి ఉల్లి రేటు అనేది పెరుగుతూ పోతది
ఆహా వర్షాకాలంలో పెరుగుతదా రేటు
ఆ వర్షాకాలంలో మనకు ఉల్లి రేటు అనేది పెరుగుతది ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చేసరికి ఉల్లి రేట్ అనేది డౌన్ అయిపోతది ఈ సీజన్లో ఉల్లిగడ్డ మనకు ఎక్కువగా అందుబాట్లాల్లా ఉండదు కాబట్టి ట్టి ఈ సీజన్ లో ఉల్లిగడ్డ వేసుకోవడం అంటే మంచిదే కాకపోతే ఏందంటే రేట్ మరీ తక్కువ. తక్కువ ఉంటుది మళ్ళ ఏంది అని అంటే ఇప్పుడు వర్షాలు అధిక వర్షాలు ఇప్పుడు ఉంటావి కదా. కదా ఇవాళ్లని ఇప్పుడు ఆ చె ఉంటాయి కదా ఇది ఏం చేస్తాయంటే మన ఉల్లిగడ్డకు నష్ నష్టాన్ని కలిగిస్తాయి ఈ రాళ్ల వాన లాంటివి ఎక్కువగా పడితే ఉల్లిగడ్డ అనేది దానికి దెబ్బతి ఊరదన్న
ఆ గ్రో కాదు
మనకి ఎక్కువ శాతంగా డిసెంబర్ లో వితుకు వ వరికి. కేమైతది అంటే ఇప్పుడు మనకు అ చేసి నెంబర్ వన్ పంట చేతికి వస్తుది అది ఎప్పుడైతే ఇటువంటిది వర్షాలు ఇప్పుడు ఇప్పుడు వచ్చే వర్షాలు అయితే తక్ తక్కువ ఉంటాయ నెంబర్ వన్ ఇప్పుడు ఏ సింగిల్ నెంబర్ అన్ పంట చేసి వల్ ఇడు రెండు రకాలు వరి చేసుకోవచ్చు ఆ మొగ వరి చేసుకోవచ్చు మనము సింపుల్ ఈ మన దొడ్డు రాక్ మొత్తం వరి ఆ వేసుకున్న ఇం బెటరే సన్న రకం వారు వచ్చేసి మనం వర్షాకాలంలో వేసుకోవాలి ఇప్పుడు దొడ్డు రకం వర్ వేసుకుంటే మంచి మంచిది సార్ మనంమ్
ఈ ఆడి మోగ అంటే ఏంటిదండి రెండింటికి గ్రో ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటదా
ఆ సార్ ఇప్పుడు ఆడి మగని వచ్చేసి అది ఆ అగ్రికల్చర్ వాళ్ళే చూస్త చూసుకుంటారు మనకు ఎవరైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళు మనకు విత్తనాలు ఇస్తారు ఓన్లీ మనకు భూమి అయి భూమి మనకు మన చేైన్ లో బోరిగిన్ ఉండేటట్టు ఉంటే మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు వేస్త. వాళ్ళేచ్చి మనకి ఇత్తనాలు ఇచ్చి మొత్తం ఆల్ టోటల్ మొత్తం. మొత్తం వాళ్ళే చూసుకుంటారు సార్ మన కష్టం ఏ అంటే వల్ల మనం మం ద్ ఎయ్యాలి అందులో కలుపు తీయాలి మందు కొట్టాలి మన కష్టాన్ని మనకి ఇచ్చి మిగతదంతా వాళ్ళు తీసుకుంటారు లాభం మట్టుకు మనకి ఇస్తారు సార్ ఆడి
అంటే అర్ధం కాలేదు అర్ధం అర్ధం. కాలేదు అర్ధం కాలేదు అర్ధం కాలేదు మళ్ళీ చెప్పండి
ఇప్పుడు అళ్ళ ఇత్తనాలు మనస్తారా. సార్ మీరు మీరు ఒక అగ్రికల్చర్ ఆఫ ఆఫీసర్ అనుకుందాం మీ సైడ్ నుంచి మీ ఇత్తనాలు మాకు ఇచ్చారు మేము రైతుం కదా దాన్ని మేం మేముేం చేయాల మీ మీ దాన్ని బట్టి మేము చేయాలి మీరు మాకు సొల్యూషన్ ఇస్తూ ఉంటారన్నమాట
ఆహా
మీరు మాకు ఏ సొల్యూషన్ ఇస్తారో దాని ద్వారానే మేము పండించాలి మన దాని ద్వారా పండిస్తేనే ల్యాండ్ ఓనర్ కు మట్టుకు ఆ సార్ చెప్ప పండి
ఆ అయితే నేను చెప్తున్నాను అయితే మీ ఇప్పుడు మీ ల్యాండ్ను బట్టి మీ ల్యాండ్ ను ఏది చేస్తే అంటే ఆడ చేస్తే బాగుంటదా మొగడుేస్తే బాగుంటదా ఏ టైప్ఫ్ వరేస్తే మీ ల్యాండ్ కు గ్రో అవుతుంది అని చెప్పి మేము చెక్ చేసి మీకు చెప్తే మీరు అది పండిస్తారు అన్నట్
ఆహా లేదు సార్ ఆడి మొగడ్లనంటే ఇవి మనకు వి విత్తనాల తయారీకి గాని మనం కోస్తతంగా ఇప్పుడి పారాషెట్మాల్ ఉంది కదా సార్ ప్యారాషూట్ మాల చేసి ఈ మొగ వడ్లతో తరిచేస్తారు ఈ పారాట్ మాల్ పారాషూట్ మాల్ వచ్చేసి ఎక్కువ శాత గా ఈ మగవడ్లతో తయారు చేస్తారు ఆడివడ్ల చేసి ఏం చేస్తారు అ అంటే అవి తిరిగి విత్తనాలు గు్రో అవుతాయి విత్తనాలు అని ఆ వాటిని విత్తనాలు తయారు చేసి మళ్ళీ రై లకు ఇచ్చేస్తారు మగవాడ్లు కింటి క్వింటాల కు ఎనిమిది వేలు ఉంటదండి మగ వడ్ల వచ్చేసి ఆడి వడ్ల చేసి ట్వంటీ ఫైవ్ క్ంటల్కు ట్ంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంటది బాగా తక్కువ కానీ మగ వడ్లు రేటు రేట్ ఉండట్లేదా ఏడు తసన్
కానీ అంటే మళ్ళా ఇం క్కసారి గోగావిగా అక్కకి లాస్ట్ ఎండ్ ఆఫ్ ఏ అది
ఆ ఎండ్ ఆఫ్ ఎ ఎండ్ ఆఫ్ ఎ అవి ఇక మళ్ళీ ఉండదు మళ్లీ మవచ్చేసి మళ్లీ సంవత్రం తర్వాత మళ్లీ చేసుకోవడమే
అంటే ఇవి ఇవి ఆడేవాళ్లు ఏంటిదంటే మళ్లీ ఇంకోసారి గ్రో ఉంటయి అన్నట్టు
ఆ ఆ మళ్లీ మనం వర్షకాలంలో వేసుకోవచ్చు అవి విత్తన శుద్ధికి వేసు శ్రుద్దై మళ్లీ విత్తనాలుగా మన దగ్గకిచ్చేస్తాయి మనం ఎలా ఇస్తామో మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తాయి అవి ఈ మగవాడ్లు వచ్చేసింది ఏంటంటే ఫార్మసి ఫార్మా ఫార్మాసిటీ కంపెనీస్ కి వెళ్ళిపోతాయి ఎక్కువ శాతంగా పారాసెట్మాల వచ్చేసి దీని ద్వారా తయారైపోద్ది
ఓహో ఓకే ఓకే అయితే ఏంటిదంటే అది వచ్చేసి అట్లా తయారవుతుంది ఇది ఏంటిదంటే మనం ఇ దాన్ని మల్ల మనకు రిటర్న్ వస్తుది మల్ల ఇది
ఆ సరే అది
ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చేద వాళ్ళ రోల్ ఎట్లాంటది మరి
అగ్రికల్చర్ వాళ్ళది ఏం లేదు సార్ వాళ్ళు మన దాంట్లో ఏం పంట వేశారు ఏం పంట ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన గవర్నమెంట్ రైతు బంధ్ ఇస్తుందా సార్ వాళ్ళు బీడు భూమి ఎక్కడ ఉంది ఆ సాగు చేసే భూమి ఎంత ఉందో దాన్ని తీసి ఇది గవర్నమెంట్కి వాళ్ళు ఇస్తే దానికి అనుగుణంగానే వాళ్ళు మనకు రైతు బందునేది ఇస్తారు
బీడు అంటే బీ బీడు అంటే సార్ బీడు అంటే
అంటే మనం సాగు చేయని భూమిని బీడు అంటాం సాగు చేసే భూమి ఏది అయితే ఉందొ అది ఆ మొత్తానికి ఇప్పుడు సాగు సాగుకు సాగుకు పనికి రాకుండా ఉంటుంది కదా దాన్ని బీడు భూమి అంటారు
ఇప్పుడు సాగుకు రాని పనికి రాని భూమిని కూడా మనం సాగు చేసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా
ఉ ఉంటా ఉంట వా చేసుకోవచ్చు కదా సార్ వాటర్ సదుపాయం ఉంటే మనం సాగు బీడి భూమిని కూడా సాగు భూమిగా మార్చకో
ఓహో ఓకే అంటే ఏంటిదంటే వాళ్ళు చెయ్యక అది అట్లనే ఉండిపోతుంది అన్నట్టు
ఆ దాన్ని ఎప్పుడైతే మనం అందుబాటులో రైతులు ఉండారో ఇప్పుడు సార్ పల్లెటూర్లలో రైతులు ఉంటారు ఇక్కడ భూముండి కూడా సిటీలో ఇప్పుడు సి సిటీలో ఒక రైతు ఉన్నాడు ఇక్కడ పల్లెటూరులో భూమి ఉంది దాని ఇక్కడ వాళ్ళ ఎవరు చేయట్లేదు అది బీడు కిందనే ఉండిపోద్ది ఇప్పుడు దాన్ని మనం
అది ఎవరికన్నా అది ఎవరికన్నా లీస్ కీ
ఆ వాళ్ళు చేసుకుంటారు
ఆహా ఓ
సాగుభూమి కింద కన్వేట్ చేస్తారు
ఇప్పుడు సా ఇప్పుడు సాగు భూమికి బీడు భూమికి రైతు బంధం వేరు వేరే వస్తాదా
షన్ లో ఇప్పుడున్న గవర్నమెంట్లు అలా చేస్తున్నాయి అని ఇంతకు ముందున్న గవర్నమెంట్ యాజిటిజ్ అలాగే ఇచ్చింది ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఇప్పుడు మేము చేసినా సర్వే చేస్తారు వాస్తవానికి మేము చేసే సర్వే అదే మేమ్ ఇప్పుడు ఇప్పుడుక మేము చేసే సర్వే అది ఏదైతే బీడ్ భూమి ఉంటదో అది వీకెండ్ భూమా ఫారెస్ట్ భూమి లేకపోతే అన్ ఫాలో భూమా ఫాలో చేస్తున్నా దీన్ని అని మేము చెక్ చేసి మేము గవర్నమెంటికి ఒక రి రీపొర్ట్ స్తే దానికి అనుగుణంగా గవర్నమెంట్ బీడు భూమి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి బీడు భూమి ఉందని వాళ్ళు తీసుకొని ఎక్కువ శాతంగా వాళ్ళకే ఉంటే దాన్ని ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది
ఇప్పుడు బీడు భూమి ఒక ఒక పర్సన్ మీద ఉంటే ఇప్పుడు దాన్ని సాగు చేయకుంటే దాన్ని ఏం చేయకుంటే దాన్ని గవర్నమెంట్ తీసుకు తీసుకుంటదా దాన్ని
చాలా రోజుల నుండి అది అట్లనే వేకెండ్ గా పడింది అనుకోండి దాన్ని గవర్నమెంట్ తీసేసుకుంటది అంటే దాన్ని మానేమీ చేయాలనేది అంటే పాపం ఎదుటి వాడి భూమి పోకుండా దా మనం వేకెండ్ ల్యాండ్ అని కాకుండా ఫలో ల్యాండ్ అని కొట్టాలి ఫలో లండ్ అని కొట్టి ఫోటో తీసి అంటే పక్క చేనులో ఫోటో తీసి ఇక్కడ నుంచి దీన్ని ఈ రైతు దీన్ని సాగు చేస్తున్నాడు అన్నట్టుగా తీసుకొని మనం గవర్నమెంట్కి అఫీషియల్గా సర్వే ఇచ్చేసేయాలి
ఓహో ఏం రాదు ఓకే ఓకే ఇప్పుడు మరి ఒక పర్సన్ లేకుంటే మరి ఇప్పుడు ఎలా
పర్సన్ లేకున్నా గని ఇప్పుడు మనం లోకలొల్లె చేస్తారు కదా సార్ లోకలొల్లె చేస్తారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదు ఇయాల లో ఇప్పుడు నేను లో నేను లోకలే కాబట్టి ఎదుటి వారిని నష్టపరచకుండా ఉండాలి కాబట్టి ఎదుటి వారికి కూడా మన్ నేను ఆయాస్టీజ్గా అలె అలాగే ఇస్తాను అన్నట్టు
అయితే ఓకే ఓకే అయితే ఏంటి ఇదంటే మీకు మీరు లోకల్ కాబట్టి మీకు అవగాహన ఉంటది అన్నట్టు
అదే నాన్ లోకల్ వ్యక్తి వచ్చికడుతే ఆ ఇది నాన్ లోకల్ వచ్చచ్చిడుతే పలానా పర్ అసలు భూమి పలాని సంవత్సరాల నుండి ఇది బీడుగానే ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే వేకెన్ ల్యాండ్ కింద కొట్టేస్తారు వేకెన్ ల్యాండ్ కింద కొట్టేసేస్ ఏం చేస్తారంటే అది గవర్నమెంట్ పాలయిపోతుంది ఉంటది దానికి రైతు బంధు లాంటిది గానీ మీగత వాగేరా గాని
ఆహా ఓకే ఓకే మరి కాదు అలా అయినా ఇప్పుడు మరి రైతు తన భూమిని కోల్పోతాడ లేకపోతే ఏమైన ఆప్షన్ ఉంటద
ఇంకా దాని మల్ల ఏము ఉన్నది గ రైతుకి ఒక ఛాన్స్ ఇస్తారు మీరు దీన్ని ఫాలో చేసుకుంటారా లేదా అన్ఫాలో కింద ఉంచమంటారా అని అంటే గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ లో
ఓకే అండి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీకు మీతో మాట్లాడి చాలా సంతోషకరంగ అనిపించింది ధన్యవాదాలండి అండి ఓకే